ఓ వి తెలిచండ పో న రాన మరంట
హాస్పిటనా ఎందుకు లేరు
అవును బయట హాస్పిటల్ అలా
బయటస్పటారులా అయితే నేను అక్కడ వాళ్ళ సాాతలు మాట్లాడిన సాతలు మాట్లాడితే ఆ ఇట్లా ఇక్కడ అడ్మిషన్ వేసి ఈట వస్తుంది ఈడ నేర్చుకొస్తార అంటే అట్లాంటి వాళ్ళ ఇలాంటి అవకాశం ఉంటే రమ్మనమ్మా నేను ఎంత అంత ఖచులు మందని చూస్తాను ఆ ఒచ్చటటు చేస్తా అని అన్నాడు
ఏ సారు?
అక్కడ అలసస్లో ఉండేయి సార్ే
అంటేగా అర్ధం కనక్క
ఖర్చుల మంద రెండు వే ఆ రెండుేల మూడు వేలు అట్లా ఇప్పతాడు అన్నట్టు తాను తిప్పుతారు అంతకంటే ఎక్కు ఎప్పిస్తాడో తెలియదు
అంటే టూ ఇయర్స్ టూ ఇయర్స్ అంతనా
ఆ ఈ టూ ఇయర్స్ వరకు ఆ అంటకి ఎన్ని రోజులు ఉంటా క్లారిటీ అ నా ఏం చెప్పలేదు అమ్మమ్ అష వేసినాక ర అమ్మను నేను కలిసలమన్నా అంత ఎంత ఇప్పిస్తాను అన్నాడు
సార్స ఏప్పపీ ఫిన
ఆ వాళ్ళ పదిసార్లు ఉంటారు కదా
ఏ
పంతని చెప్పి ఇప్పిస్తాను అన్నాడు
మ్ హు
మరి ఎంచెట్ కి ఎమన్నా ప్రిపేర్ అయితనావా మరి?
ఏం ప్రిపేరో ఏమి ఏం సెట్టో?
అంతేనంటావ అనవసరంగా అద్మ్ అప్లై చేసినంటావ?
నేను అప్పుడికి చెప్నా?
ఏ మోలే ఏం కాదులే అప్లై చేత్తే చేసినాలే?
ఉమ్ ఈ ఫ్రూట్సు
మన పండక్క కథ ఎట్లా మరి ఏం చేద్దాం? పరిస్థితి ఏంది మీ అయ్య చుట్టాల అందరినీ పిలవాలి అది ఇదిని అంటాండు.
పిలువాలంటాండ ఆయనే
మనోల్లవరకన్నా పిలవాలే మనలవరకన్నా బిలవాలే కదా?
కా అన్న మొ మొనోళ్ళే అయితారుగా?
మ్ అరే మది అందర్
మ్ మనోల్లవరకన్నా విలువాలంటే ఒక యాభ మంది అన్నా వత్తారు గా?
ఆ ఏ అని అంటాండు. ఏమో మరి రూపాయి బిల్ల ఇంట్లో ఉండదు కానిపిలవాలంటాడు? ఏం చేత్తాడో ఏమో అసలు.
మ్ దానికి ఏవర్ చెప్పిర్రు మరి?
డాడీ పొద్దున్ పొద్దున్నే అడిగిన నేను ఏంది ఇట్లా ప్లాన్ ఏటిది పండగ ఏంటిది అని అంటే ఇట్లా దేవుళ్ళ కేమన్నా నువ్వు వీలు పడతాందా? పండుగ చేత్తన్నారు అంటే ఒక ఉప్పలమ్మక అయితే వీలు పడతాంది. కేంట్లమ్మకు వీల్ పడతలేదన్ని నన్న
ఆ
అంటే ఇక ఏ యార్డ్ నో తీసుకోవాల కదా ఎట్నో ఏదో ఉన్న ఒకటి అని అంటా ఏమో మరిగ రేణు కూతుర్ను అడిగి మరి డే డేర్రు రోజు బడిన పడకపోయినా చేయ్యొచ్చు అని అంటే మరెండు పిల్లలు తీసుకొని ఎల్లమును ఉప్పలమ్మను పెడితే పని అయిపోతది
అంటే గ గదోస్ అంటే గ గదే రోజా
ఆ మీ యాట్లకు వత్తాం కదా?
ఉమ్
యాగట్లు కోషి రోజే ఇక ఉప్పలమ్మనన్న ఉప్పలమ్మ ఎల్లమను బెడిత అయిపోద్దని
బాబయ్ వాళ్ళకి గిట్ల వత్తారామరి?
ఏమో కొడుక
పా ప ప్
చెప్తాడు కావచ్చు మేయ్ చెప్పకుంకుంటడా?
సుభద్రక్కోళ్ళు
ఆ కొడ్ని పట్కోనొత్తారో పిల్లరో ఏమవుతారో?
వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయ్.
పద్మ్ ఏ మూడో తారీఖు నాలగో తారీఖు నుంచే ఎగ్జామ్స్ అంటంది కదా గీపిల్లా ఏ ఆ ఉపేందర అన్న వాళ్ళ పిల్ల లేదా కీర్తన
మూడో తారీఖునుంచే ఎగ్జామ్స్ కాకపోతే వాళ్ళది అయిపోవుడు పదిహేను పదహారుకైపోతాయ్
ఓయ్ పదహారు లాస్ట్ గ పండుగ మరి
పండగంతా అయిపోతది అప్పడి వరకు
ఎటు కాకుంట ఇటుకాకుంట పరు సర ఏం పండుగల సార్ కొంచెంపై డేట్లూ పిల్లలా ఎగ్జామ్స్ డేట్స్ అవి చూసుకునిన్నా పెట్టుకుంటా ఎంతోయ
ఈ కాదు ఈ ఎగ్జామ్ రాసిన ఒకటే రాయిపోయినా ఒకటే వాళ్ళు
ఈ అట్లుంటది రా ఎవలు ఎగ్జామ్స్ వాళ్ళకి భయమే ఉంటది ఏ ఎగ్జామ్ అయినా అది అది యూజ్లెస్ గానీ యూజ్ ఉండేవి గాని ఉ భయ ఇ ఈ నింద్రయన్ నింద్రయన్ కాదు డాడీ అది అది ఏ ఎగ్జామ్ అయినా అయ్యో నేను రాయలేదు కదా రాయలేదు కదా అని అదో ఒక రకమైన ఆలోచన ఉంటది ఎవరికి కైనా అట్లా
లైట్ ఇంకా బో బోటిక్స్ అ అంటే ఏమన్నా అనుకుందాం ని
ఉమ్
టెన్త్ క్లాస్ వాళ్కి నెక్స్ట్ మంత్ దాకా ఎక్జా మరి
అ పద్నాలుగు వరకు ఎప్పటి వరకు ఉన్నాయి
నాలుగు వరకు ఉన్నాయి పదమూడు వరకు అనుకుంటా
వాళ్ళ గిన్ని రోజులు పెడతారా
ఏం అసలు కాదు కాదు నిన్న ఇవాళ ఏం హాలిడేస్ ఉన్నాయని ఇవాళ నిన్ను ఇవాళ బంద్ చేసారు మరి
హళ్లే గునా చదువుకున్నానికి హడలే
ఓ దేవుడో
మాకు మాకు వారండు రోజలు అయిపోవాల అస్సలు ఎక్సమ్ మా మాకు మూడు వారాలు ట్టడు
అ
అడు వారాలుడు సది సధీషికార్తితుది
ఇన్ని రోజలు చదువుడు అప్పుడు చదువుతడారా
ఉ పాస్ అయితుర అని ఎతుారు కాపోతే వాడ అప్పుడు కూడా టైంది న్ సాదవుడదు
ఆ అది ఇయరు చదువొచ్చులే సాయంత్ర చదువొచ్చులే పోదటి చదవొచ్చులే అనీ రైడ్ తీసుకుంటాడు అన్నట్టు రైడ్
మ్ మా ఫ్రెండ్స్ త్తరం తుతారు పోలవకు వాళ్లకి అలగ బీర్లు కథ మరి ఉతేనే ఉంట ఆ
ఇంకా అలాంటి ఆలోచన లేవు
ఓ మరి వాళ్ళు తాగుతారు మరి
ఏ మనకళ అంత
ఆ
అటువంటి ఉండు
కాటువడి ఉన్నా ఉంటా ఇట్నే మరి
ఆ
ఆ
ఏం వరా బాబు మ అడిగా
ఏంది
మి డాడీ ఇష్ట
మాడాడిష్టమే ఉండదల్లా మాముూలుని మిలిపితే ఒకడు తాగేటోడు ఉంటాడు ఒక తాగనోడు ఉంటాడు
ఓ అయ్యా వద్దులే తెలని
పిల్వకపోతే ఇగ ఎట్లుంటది.
ఆ వాళ్ళక్ ఏమన్న తెల్సా ను పండగ చేత్తాన్నవని
తెలుసా అంటే తెలుత్తది నీ స్టోరీ పె
ఆ పెట్టకైతే
స్టోరీ పండగ చేస్కుంటే స్టోరి పెట్టబుద్ అయితది.
ఏం కాద్ ఏం అయితది. ఏమన్న ప్రాబ్లమ్ అయితదనా
నేన్ పెట్టకపోతే మన ఊర్లో ఎవ్వడు పెట్టడా
మ్ ఆళ్ళు పిల్తరా
తెలుత్తది.
ఫాలోవర్స్ ఉన్నరా ఏమన్న ఆళ్ళకి
మ్
ఫాలోవర్స్ ఉన్నరా ఏమన్న
ఆ
ఉంటే ఏమైంది
ఆ
ఉంటే
మ్మ్
శివా పిలవలే శివాన్ నిన్ను పండకి
ఆ అంటర్గా
అ ఎండలు కొడుతాన్నయిరా ఎందుకురా సప్పడకా నీళ్ళో నిప్పులో దాగి ఇంట్లో ఉండు ఇంట్లో ఉండ రా ఎండలకొచ్చి ఎందుక్ స
వాళ్ లోకనే వాళ్ళె మన వాసు ఇప్పుడు వరంగల్ కాంచి గుడత్తరు పిళ్తే
ప్యాలస్క
మన మాటది ప్యాలెంట్స్ కాదు ప్యాలట్ మన ప్యాలస్ చూసి అది ముచ్చట కాదు మా అసల్ నేన్ అక్కడ ఉండే దానికి సంబంధం ఇక్కడ ప్యాలెస్కి సం బంధమే ఉండదు
అంతే అవునా అంత మెయింటెన్ చేత్తవన్నట్ట నువు. మ్ మరి నాకైతే
మావోల్ గోరంగా
ఆ
ఓ శివా నువ్వు నువైన్ది అసలు గిల్లా అట్లా అనుకుంటున్నారని ఏం జే అసలు గోరం బొచ్చెడు మనిషి ఆగిళ్లు
ఆ
మనం ఉండుడ్ ఆడ వేరే ఉంటం కాబట్టి
అదే నేనే ఇగ కట్టాలె ఇల్లు అనక్ పోయినవ్ మరి
మ్ అదే ఇస్త
ఆ నేన్ జాబ్ చేసినంకనే కట్టాలె అప్పటిదాకా కట్టుడు ఉండదని చెప్
మ్
టెక్నికల్ రూటుకు పోయి తొందర జాబ్లో సెట్ అయితే తొందర మనం కట్టుకోవచ్చు.
మ్ టెక్నిికల్ రూట్లా
అదే డిఎమ్ డిప్లొమా రూట్లో పోయి
అంట ట్వంటి థౌసండ్ సా సా సాలరీతోట
ఆ ఒక్కసారే నీకు యాభై వేల జీతం వత్తదా
చౌతదన్ అనన్య
ఆ మరి దేంట్లనైనా గంతే ఇప్పుడు చిట్టాన్నయ్య దే ఫస్ట్ ఎంత ముప్పై వేల జితన్ జాయిన్ ఆఇండు అది సాఫట్ వేర్లనే
ఇప్పుడు ఏంతోతంది
పెంతుందంటే తెరుగుతుంటయ్ ఇయర్ ఇయర్కి
మ్ హు
అట్లుంటది అంతేగాని ఒకసారి బుట్టనిప్తావా
అవునండి కష్టం గని ఈ కేసరి ఇప్పుడోత్తయో ఏమో ని అవ్వ మనకి ఎందుకు ఇయ్యాలే ఈ ఇల్లు
ఎవులు
కా కాంగ్రెస్ సొళ్ళు
డ్యాడంట టి ఆర్ స్ కు తిరుగుతాడు అని ఇయ్యాలేదంట
అయితే ఇయ్యడా
ఇయ్యారు
అంటే మనోళ్లు కూడా ఇయ్యొద్దు గా అట్లయితే
హు మనోళ్లు
వాళ్ళకి ఇయ్వద్దు కదా ఇల్లులు ఒకవేళ బి బిఆర్ఎస్ వస్తే మనకే వతది ఫస్ట్ ఇల్లు
ఆ
ఆహా
నెక్స్ట్ అంతేఇగ
పక్క అది ఇగ ఎట్లుంటదో నేక్ క్ట్ ఇయర్ ఎట్లుంటదో పట్ ఒకే